హలో లాస్ట్కు లాస్ట్ ఏం లేదు ఉత్తర్ణ కూర్చునా మా ఆయన ఫోన్ చేసిండు అందుకే నీకేన్నా వినపడదా లాస్ట్కు లిఫ్ట్ చేసినన
ఏ ఏ విన్నపడతలేదు అట్లా
ఫోన్ మాట్లాడదాంటే ఈ కాల్ వినబడుతలేదు అంటే ఉంటంది లైన్ లోనే గానే ఆ కాల్ వినబడుత లేదు మాఆయన ఫోన్ చేసి ఒక యాభై రూపాయలు కొట్టు ఇక్కడ ఆ ఏమో ఫామ్ తీసుకురావాలని అంటారు చూతాన్నాని కూచుకుంటే నీతోటి మాట్లాడతాను ఆ కూలళ్ళలకు పదివేల రూపాయలు ఇవ్వాలిన్నా అవసరమా ఇ మా ఆడబిడ్డ ఉన్నదే మా డిబిట్టే పొలం అయితే వీళ్ళు పోయి పని చేస్తారు ఆమె వచ్చియితే మా పొలంలో పని చేద్దా నాటే వేయిపిస్తానపుడు అయితే మా అత్త మా మామే ఆ మా మామా నారు పంచిండు డోరాలు అన్నీ చేసిండు కుల్లోలకి పైసలు ఇవయలేదు వీళ్ళకి అంటే కూలి పైసలుయ్వలేదు మరి తలుపు తీస్తున్నప్పుడు ఆ మాడ బిడ్డని పిలిపించుకొని తీసుకోవచ్చు కదా ఒక రెండు రోజులు ఒక ఐదుగురు కూలలను పెట్టుకొని చే పోచ్చు కదా ఓ ఇరవై కూళ్లు చేసింది ఇ ఆ ఇరవై కూళ్లు చేసిండే ఇరవై కూళ్లకు ఇప్పుడు పదివేలు ఇవ్యాలి ఇరవై కుళ్ళ పైసలు ఎవ్వరు ఇస్తారు వీళ్ళు ఏమో పని చేయరు ఎక్కడ నుండ ఇయ్యాల
వాళ్ళు ఆగుతారా మరి పంట పైసలు వచ్చగాకా
ఎవలైనా కూలి పోయిన వాళ్ళు ఎన్ని రోజులు ఆగుతారనే ఎక్కడన్న ఉంటంది అ ఇది వీళ్ళైతే ఆగుతారా ఆ ఇనిసార్లు పోయి ఎంతగాన తరు వాళ్ళు ఎంత తిట్టుకొని తిట్టుకొని ఉన్నార అందరు తిడతారు ఏ ఒకలు కాదు ఇద్దరు కాదు ఒక్క కాదు ఇద్దరు కా ఒక్క కూలి కా రెడు ఇరువై కుుల్ పైసలు ఎవళ్ళూ ఊరుకుంటారే ఇన్ రోజులు ఆపితే
ఆ
కొంచెం కూడా పని చేయాలి పైసలు సంపాదించాలి అని ఉండదు మా మామకు ఈ రోజు చికెన్ తెచ్చలా మటన్ తెచ్చలా చపలు తెచ్చచలా నాకు నైంటి పోసిల పోయలేదా పోత్తనేమో మంచోళ్ళు పోయకుంటనేమో మంచోళ్ళు కాదు గిట్నే ఆలోచిస్తారు అంటరు మా
ఆ
చేసుకోవచ్చు గదా ఆయనకెట్లాగు ఆ పనొచ్చు నాలుగు రోలు పోతే నాలుగు కుళ్ళు తగ్గుతాయి వాళ్ళతో కనీసం మాడిబిడ్డ వచ్చిందనుకో ఆమ నాల్ రోలు ఇనా నాల్ రోలు ఎనిమిది కూళ్లు తగ్గుతాయి కదనే నాలుగు వేల రూపాలు తగ్గుతయి ఏంన్రున్నాయి అన్ని అన్నిటికి మేమే ఇయ్యాల
ఆ
గట్లా చేసుకోవాలనే ఉండదు లేసినట్టుండుగా నీ కొడుకు
ఆ ఎవలే ఏంటిదే ఆ ఇగో పక్కకే ఉండల్ ఆ పక్కకే ఉన్ నన్నే లేకపోతేనేమో లేత్తండు
ఆ చిన్నగా మాట్లాడు మరి లే వినవడుతాంది
ఆ సరే అందుకేే ఇన్నే ఉన్నా ఆయన పండుకుండుడేమోగాని నన్నే టాయిలెట్ కూడా పొనిత్ త్తలేడు
ఆ మరి అంత ఘోరంగా ఎట్లుంటవే పక్కకు ఉండుడేంది అర్ధం కాద్ అన్నట్టు
అట్లనే అట్లనేనే ఇప్పుడు డోర్ సౌండ్ చేసినా కానీ లేత్తడు. ఉ
అంటే నీ కొడుకు కడుపు నిండంది ఉంటే అన్నం మంచిగ పడుకుంటడు అన్నం అట్లా లేదు గదా పాలుగున్ తింటా ఉంటడు
కడుపు నిండా ఉన్నా లేకున్న అదే కత మనిషి కావాలి వాళ్ మనిషి వేడికి పండుకుంటరు మా పాప ఇప్పటికి ఐదు సంవత్సరాలు కదా నేన్ లేకపొ పోతే లేత్తది నైట్ల టైలెట్ గిట్ల పోయినా కానీ లేత్తదే కాలేసి పంటది. కాలు మొత్తం నైట్ అంతా కాలేసే పంటది.
ఆ నువ్వు బాగా అలవాట్ చేసుకున్నావు నేను అ అల్ నేనంత అలవాటు చేసుకోలేదు. మా అత్త మామకాడ పండుకుంటడు. నా కొడుకు ఎందుకంటే నేను ఎప్పటికైనా ఒక రోజు ఏదన్న పన్ చూసుకుంటున్నానే ఉండే కదా నా ఆలోచన ఫస్ట్ నుండి
ఆ అ
అంత అలవాటు చేసుకోలేదు కని నా కొడుకులేకుంటే నాకు నిద్ర రాదు మళ్ళ తెలుసా సరిగ్గా వాడ్ నా పక్కనుం నాకు నిద్ నిద్ర మంచిగత్తది. వాడ్ లేకుంటే నాక్ నిద్ర రాదు. ఇప్పుడు ఈ నెల్రోజులు మాక్ కొద్ది గంటలు పడుకున్నా మంచిగా పడుక్ కున్నా కదా నా కొడుకుపోయిండనుకో మా అత్తమ్మోలింటికి తొమ్మిదింటికి పంటే నాకు నిద్రే రాదు.
అవునా మర్ నయిట్ నైట్ టువెల్ కి పండుకుంటే పొద్దున్నే లేసినావ్. మళ్ళ నిద్ర రాదానే నీకు మధ్యాహ్నం
నాకా
ఆ
మధ్యాహ్నం వత్తది ఇక్కడ బ్యాంకుల ఇట్ల సోలుగుతా ఉంట ఇగ
అహ్ హా
ఏమ నిద్ర వత్తది ఎంతగానో ఒత్తదో అసలు ఆప్కొలేను
ఆ లంచ్ మీరు ఏడ కూసున్నరాన్నే తింటరా వేరే దగ్గరికి పోయ్ తింటారా రూమ్ ఉంటదేమన్నా
భూమ్ ఏమి ఉండదు ఇక్కడ ఒక బెంచ్ ఉంటది. మంచి అయినా కానీ డైనింగ్ టేబుల్ లెక్క ఆ టేబుల్ మీద కూర్చొని చైర్స్ కూర్చున్న చేర్సె పట్టకొని సుకుంటారు చిన్ననే ఉంటది ఆఫీస్ బాగా పెద్దగా ఏమి ఉండదు అహ
ఆ అట్లా అందరు ఒకసారి తింటారా ఒకరు పోయచ్చనంక ఒక్కరు తింటరా
అందరం ఒకసారి తింటాం. కస్టమర్లు ఉంటే ఒకళ్ళను ఒకళం తింటాం. కస్టమర్ ఎవ్వరు ఉండరు కస్టమర్ లేకుంటే ఇబ్బంది కస్టమర్లు ఎవరు లేకుంటే ఒక్కొక్క ఒక్కొక్కలం ఒక్కొక్కలం తినచ్చు కాహ హెడ్ ఇక్కడ ఉండరు హెడ్ ఆఫీస్ లో ఉంటది నానక్రామ్ గూడ ఆమెది వాళ్ళ ఇక్కడండారు ఆమే అసలు రాదు ఈడికి సిీసిీ కెమెరాాల అలో సుత్తురన్టా
మర్ నిన్ననరా నువ్ ఊకె ఫోన్ వాట్లాడతానవని
ఏమన్నారు ఇలా ఎక్కువ ఫోన్ కాల్స్ కస్టమర్స్ తోటి మాట్లాడనే ఉంటది కాబట్టి ఫోన్ యూస్ చేసిన ఏమనరు ఎందుకంటే ఓ కస్టమర్లకు కాంటాక్ట్లు ఉంటాం కదా వల్లేమన్న ఇంట్రా మనం మాట్లాడేది ఏవల్ రాక్ కుంటే పోద్దున్న పొద్దుందాక రెండు మూడు సినిమాలు చూసిపోతాను నేను
మర్ చార్జింగ్ అగుతదా
ఎట్లాగూ హలో
ఆ అందుకే మొన్న ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయిల నందరినీ సంప్తాండే వస్
ఉ ఆ ఆ అబ్బాయి ఆ అబ్బాయి వెట్టిండు ఆ అబ్బాయి ఫోన్ లో చూచిన నా ఫోన్ లో రావు ఎందుకంటే నాది చిన్న ఫోన్ కదా ఆయన్న ది ముప్పై వేల్ లలో ఫోన్
ఏ ఫోన్ అయ్తే నే రావనే
అహ అళ్ళ వథాయి గాని ఆ యాప్ నేను ఇన్స్టాల్ చేసుకోలేదు అమెజాన్ ప్రైమ్ లో అళ వస్తాయి సినిమాల్
ఐ బొమ్మల
అవి వత్తలేవు అవి యాప్ అయిబొమ్మ అది ఆయనది పట్టుకున్న మంచల్ కొత్త సినిమాలే మొత్తలేవ్ ఐ బొమ్మల నేను చూసినా మొన్న ట్రై జేతే ఒక్క సినిమా కూడా వత్తలేవ్
అఓ
మీ ఆయన పోయిండ
ఏం బోయ్ ఎరుపోయిండో బయిటికయితే ఓయిండు
ఉ హు
ఆయనేమి ఆయనేమ్ బాగా పని వేసుకుంటాడు ఆ ఆయనకాయనే బా తెల్సు
ఉమ్ ఉండేట్లు ఉంటే ఏం రంది ఉండదు ఆడో ళ్లకిట్ల నా మో నూన్ లెక్కుంటే నువ్వు ఎంత ఉర్దువు అని ఆచిత
నిన్న జ్వరం వచ్చింది పోకన్నా కాని పోఇన్డు పోకపోకపోతే ఎట్లా అని
మా అమ్మ అంటది మా ఇందూ వాళ్ళ ఆయన రోజు చేసిన పైసలు దానికిత్తనే పర్వద ఆయన నువ్వు ఒక్క రూపాయి వాళ్ళ వాళ్ళకి పెడితే నీ లేకుంటే మాత్రం బతుకనియక పోవే అని అంటాను ఉండకపో అసలు ఫస్ట్గా మో ఓ వద్దని ఊరుకోచ్చనంటాండు
ఎక్కలెక్కలని అది కదా ఎన్ని వాళ్ళ ఆయన ఎన్ని చేసినా భరించుకొని ఉంటది
ఉమ్ ఇగ దప్పదు కదా పెళ్ళి చేేసుకున్నాన్క కానీ కానీ ఎంచేసుకుంటారు మీ అక్ ట్లో బాగా తొందర పడ్డదే
ఇక అప్పుడు
ఆశించలే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుండయి అ ఏజ్ అట్లా ఆహా ఒకవేళ లవ్ చేసినా కూడా పెళ్ళి చేస్ ఉన్నా కూడా ఒక ఒకరిని గానే ఉంటే అయిపో ఒకరన్న ఇద్దరిైనా మర ముగ్గురు దాకా ఉండడం ఇబ్బంది వాళ్ళకి ఉటానికి ఇల్లు చక్కగా లేదు అంత ఇబ్బంది కద నే ఎంతైన ఇప్పుడు మీక్ ఉన్నది కానీ ఒకటే రూమ్ కదా ఒక కట్టే రూమ్ కద మీ ఆక్క కిచ్చేది
ఒక్కటి కాదు ముగ్గురు అన్నదమ్ములు అయితే ఎవ్వరికి పిల్లలు లే లేరు వీళ్ళకే ముగ్ రు పిల్లలు మొత్తం ఆరు రూమ్ లు మనిషికి రెండు రూమ్లు తీసుకున్న పెద్ద బిల్డింగ్ మీద కూడ ఇంకా కట్టుకోవచ్చు చుట్టూ కాంపౌండ్ వాల్ గేటు బాత్ రూమ్ లు ఏ రూమ్ క ఆ రూమ్ కు బాత్ రూమే
అవునా
వల్ల కట్ల కొంచెం వాళ్ళకి పెద్ద ఆయనకు పెళ్ళి అయింది పెళ్లం లేచిపోయింది రెండు ఆయనకు పెళ్లి అయింది పిల్లలు పుట్ల ఆయన చచ్చిపో యుండు
ఉందా అ పోయిన వాళ్ళ అవ్వగారు వాళ్ళ వైఫ్ ఉంద పోయిందా వాళ్ళ అమ్మగారు ఇంటికి
ఆ పోయింది ఇక ఉన్నా లేనట్టే లేకున్నా ఉన్నట్టే ఆయనకు రైల్వే లో జాబ్ ఉంది ఆ జాబ్ అప్పు మా అక్క పిల్లలకి పెడతారు ఫ్యూచర్లా
ఆ మంచిగా ఉన్నదులే ఎంతని ఇక చేసుకుంటే అందుకేనా అట్టయిన ఉన్నది ఇప్పుడు ఇల అయితుందిదిగా మంచిగా ఇ వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకోని ఎట్టున్న బతుకుతారు
ఆ ఇల్లు మంచిగానే ఉన్నది కదా అని ఇప్పుడు వాళ్ళ పని అని అనుకునేది మా
గంతే గా ఇల్లున్నది మీ మీ బావట్లాగ బతకడు మీ మీ బళతో చచ్చిపోయి వాళ మామ ఒక్కడే ఉన్నాడు ఇగ నెక్స్ట్ వాళ్ళ పెద్ద వాడు ఇవల్ళ పెద్ద బావ పడిచచ్చేదాకా వాన్ని చూడాలి ఏమోయిగ